హలో.
హలో. హలో.
హలో.
హలో.
హలో ఏం చేస్తున్నావ్
ఏం లేదు కాలిగనే
కలిగనేన కాలేజ్ స్టార్ట్ కాలేద మీది.
ఇంగ లేదు నెక్స్ట్ మంత్ అట
నెక్స్ట్ మం ఎవరన్నారు.
ఫ్రెండ్స మొన్న ఏమో మండే ఏమో అన్నావు అయితే నువ్వు.
ఆ అ
ఎవరు అక్కడ పక్కకి
అక్క కూతుర్ అక్క కూతురు
మీకు అక్క కూడ ఉందా అక్క కూతురు ఉంద
ఆ ఉంది
ఉ మరి ఏం తీసుకున్నావ్ సబ్జెక్టు
బీకాం సి
బి కాం సి
ఆ సి ఎ
మొత్తం ఫుల్ ఫామ్ ఏమిటి
ఏమో తెలీదు
తేలికుండ తీసుకున్నావ
ఆ
హు హు ఇంక ఎవరు ఉన్నారు మరి ఏ కాలేజ్ మీది అసలు ఏమేమి చెప్తారు కాలేజీలో
వస్తుందార కాలేజ అన్ని డిగ్రీకి సంబంధించి అన్ని ఉ
ఇంక టీసి తీసుకున్నార లేదా మరి వేరే ఇంటర్ కాలేజ్ లో
ఉ ఇంటర్ కాలేజ్ లో
టి సి తీసుకున్నారా లేద
లేదు ఇంక తీసుకోలేదు
ఎప్పుడు మరి తీసుకుంటారు ఇంక టైం ఉంది ఇదే కాలెజ్ కాలేదేమో
టైం ఉంది తీసుకొని ఉండాలే
ఎందుకు ఉండాలి అంత గాబర్ ఎందుకు చెప్పు ఇంక ఇప్పుడే వచ్చి ఉండయి నీవి నాకు తెలిసి సర్టిఫికెట్స్ అన్ని సర్టిఫికెట్స్ అన్ని వచ్చి ఉండవు నీవి ఇప్పుడే లాంగ్ మెమె అవి మెల్లగా పోయి తీసుకోవచ్చు ఏం చేస్తుంది మీ అక్క మీ అక్క కూతురు
ఏంలే ఆడుకుంటానంది
పెరెమో ఉండే గదా అంజలి అంజలికి కూతురు గూడా ఉందా
అంజలికి కాదు వీళ్ళ పెద్దామ్మా వాళ్ళ కూతురు
మీ అక్క అన్నావ్
అక్క అన్నా నేను అక్క అనలే
మీ అక్కనే అన్నావు నువ్వు
అక్కన్నేను ఏనలే బెండకాయ
బెండకాయ బెండకాయ అదేదో డైలాగ్ ఉంటుంది కదా నువ్వేనా గుండకాయ అని
ఏమో నాక్ తెలిద్ అది
తెలిదంట
మీకే తెలియాలి
నాకేం తెలియాలి నాకేం తెలియదు ఇవాళ ఎందుకు టైం గూడా అవ్వట్లేదు
ఏ త్రీ
ఎంత సేప్ చేసినా నేను అనేది వేరే మీన దుసరా ముందుగాని తయమంచాం హలో ఏ మంచి టైమ్ అ అంటావ్ ఒకఅమ్మాయి లా
ఉహు అవును అయితే పడుకుంది ఏ ఏ
ఎందుకు పడుకుంది
వట్టిగానే ఏం చేయాలి ఎంది
ఎవరు ఉన్నారు ఎవరు మోతుకుంటురు మళ్ళీ ఎవరి తోని మోచుకుంటుంది
నా తోనే అవ్ ఉండనీ ఉండనీ అవి
మ్ ఉండని ఏమని మోత్తుకుంటుంది
హ వర్షం గూడా వస్తలేదు గానీ బట్టలు తిత్తా అంటాంది
ఉమ్
ఉ
వర్షం అయితే పడట్లేదు గాని అవున అటు కోసుని అటు ఎటో పోదామన్నారు గదా ఏమైంది
ఉ
అమ్మా వచ్చినాంకనా వర్షం పడేలా ఉందన్నవ్ బయటికి ఎళ్ళి చూస్తే మాత్రం ఎండ ఉండే ఫుల్లు
కానీ ఇప్పుడు అదే ఈ టైంకి వెళ్తారు కదా ఫోర్ ఇప్పుడు వర్షం పడేటట్టే ఉంది
ఇప్పుడు గాదు అప్పుడు ఎండ ఉన్నాయి ఫుల్ అప్పుడు గూడా పోదాం అనుకుంన్నాం ఇట్లుంటే పోవచ్చు పోయి రావచ్చు ఉండే ఇలా గూడా
ఏమో ఇగా
ఏమో అంటే ఇంకేమో
ఇగా ఎల్త్
నువ్వు రాకపోవాలి ఎందుకు లేదు నువ్వు రాకపోవాలి చెప్తా అప్పుడు
ఇంట్రెస్ట్ కూడలేదుఇగ
ఎందుకు లేదు ఇంట్రెస్ట్ మీ శెరీవాని అంటుంది మరి ఫ్రెండ్ మేమైన పోయి వస్తాం మరి నువ్వు రాకుంటె ఇగ నెను నువ్వు కూడర
ఏ రాణియనెను
ఎందుకు రావు రావాలి
రాన్
అళఎందుకు రారండి రావాలి మీరు
రావాలనిపిస్
రావాలనిపిస్తుందిం ఫస్ట్ ఇంట్లో అడిగి రండి మంచిగఇవాళకూడా అడుగు వచ్చాకలెకుంటె రేపన్నఅడుగు ఈవినింగ్ వెళ్దాం
ఓ మీరు వెళ్ళిరండి శెరువాని ఎప్పటి నుండి అంటాంది
మేము నువ్వు లేకుండమేము వెళ్ళలేము బయటికి
ఎందుకు పర్మిషన్ ఇయ్యారఇంట్లో
ఉ
ఇంట్లో పర్మిషన్ ఇయ్యార
మాకేంతెలుసునువ్వు వస్తేనే మాకు పర్మిషన్
అబ్బా అంత లేదు
ఉఅంతే ఉంది ఎంతున్నది మరి
యెమొమీకే తెలియాలి
నాకెంతెలుసు ఇవాళ ఏమి మరి టైం అంత్త కూడ కావట్లేదు
ఏమో అదే అర్థమైతలేదు నాకు కూడ
ఉ ఏమేం చేస్తారు మరిన్ని రోజులు ఇన్ని రోజులు నేను రాలేదు కద మీ ఫ్రెండ్ మీ బ్రదర్స్ వచ్చారా లేద ఎవరన్నా ఎందుకు రావ్ మొన్న ఎవరొవచ్చారు అనుకుంట బ్రదర్ కొట్టి పోయిండేమో అవేమో సామాడ్లు దింపి
ఎవరు
మీ అన్న సామాడ్లు దింపుకుంటప్రతిసారి కొట్యడేమో ఇంక నల్ల వచ్చే టైకి కూడా ఉండేదెమొ
ఎవరు
మీ అన్నయ్య
ఏమొనీకే తెలియాలి
నాకు నువ్వే అన్నావ్ ఆల్ రడి వచ్చారు కద నువ్ ఎమొ రాలేదుంటున్నావు
ఎవరు బ్రో అసలు నువ్వు
ఎవర మీదే అదే యువరాజ్ అన్న మీ బ్రదర్
ఆయన అత్తనే అత్తనే ఉంటాడు కొడుతనే ఉంటాడు
ఇంక రాజె అన్నా మరి ఎవరు
ఉ వేరే బ్రదర్ అనుకున్న
మీకు వేరే బ్రదర్ కూడ ఉన్నాడఓన్ బ్రదర్ కాకుండ
ఆ ఉన్నారు ఎందుకు లేరు
ఓన్ బ్రదర్ ఎవరు ఉందన్నారు మరి
ఓన్ బ్రదర్ లేరు మా అక్క నేను
అ ఓన్ బ్రదర్ లేరా అవునవును చెప్త చెప్తాగు మీ అన్నకి చెప్త ఓన్ బ్రదర్లు లేరంట
చెప్పు తిరి శివజ అయితే చేరువ శివజ చెప్
ఓన్ బ్రదర్లు లేదంటున్నావు చెప్తాగు, అర్థమైంది అర్థమైంది అంటే మీ అన్నన్ని మోసం చేస్తున్నవ్
అన్నని ఎవరన్న మోసం చేస్తరా?
ఉమ్ అదే అర్థం అయితాంది, మరెవర్ని మోసం చేస్తన్నవు
టాపిక్ ఏనా అసలు దీంట్లో మాట్లాడేది మీకు అర్థం అవుతుందా
పిసో పిసో కాలే బోల్త కొంతకేక్ బోలొనైసో తెత్తి తెలు మొంది కాలె మంతాస్ తెనమ్మా
తునో టాపిక్ బోల్ సోడన్ దేల బేస్ రహతే మరి
తునో కొంతకేక్ మననైసో సాగదిస్ తాస్ మాయమన కాలేమా హలో వర్షం వస్తుందా లేద విత్తనాలు ఏసారా మీరు?
మాకు చ్ పొలం లేదు
అంటే అది ప్రేమ విత్తనాలు ఏమేస్తరు కదా వర్షం మూవీలా అంటడు.
అది వర్షం మూవీలో, రియల్ లైఫ్ లో విత్తనాలే ఏత్తరు, పత్తి విత్తనాలు.
లేద ప్రేమ విత్తనాలు కూడ ఏస్తారు అనుకుంటా
ఏమో నాక్ తెలీదు
అదేమంటారు టీసీ తీసుకొని మెల్లిగా పోదాం అయ్యాక
ఆ సర్
రేపు ఇంక టైమ్ ఉంది కదా
ఉమ్
అటు గుడ బోదాం చెరువు కట్టకే రేపు అడుగు ఇవాళ అస్తే ఇవాళ అడిగి జూడు
ఇవాళ కుద్రది
ఉమ్
రేపు అడుగుదం
ఉమ్ ప్చ్ ఇవాళ ఫుల్ పని చేసా, ముందు కంకర తెచ్ చెయ్ చిన్న చిన్న కంకర పైన వేసాం, మళ్ళ మీద పని చేయాలి.
ఇంక కాలేదా?
అది కింద వాటర్ రాకుండా స్లాబ్కి, అది కోటింగ్ చేయ్యాలి.
ఉమ్
ఉమ్
ఇంకెన్ని డిస్ పడతది
ఏమో తెల్వది మెల్లిగా చేస్తాన్నం డైలీ చేస్ బి చేసినంకా మెట్లకి మెట్లు కట్టాలి, మెట్లలకు పక్ పక్కకి పిలగొట్టి మళ్ళీ బాత్రూమ్ కొద్దిగా హైట్ చెయ్యాలి మీద రేకులు తీసి, స్లాబ్ లెక్క వేయాలి అనుకుంటం
ఆ
మళ్ళీ వాటర్ ట్యాంక్ పెడితే పెట్టాలి.
పెట్టి పెడ్తే అయిపోతే బెటర్గా
బెటరే పైసలియ్యవ్ మరి నువ్ కిడ్నీ మీ కిడ్నీ అమ్మేద్దామండి
అవునా సరే
ఏం చేస్తాను మీరు ఖాళీగానే ఉన్నారు మి ఇద్దరు రండి పని చేయడానికి
అవునా సరే ఎంత ఇస్తారు మరి
ఇద్దరికి రెండు రెండు వందలు
సరిపోతాయా
ఆ
సరే వస్తాం
ఊ మీ అమ్మగారు లేర
లేేరు లేరు పనికి
ఆ ఇద్దరు ఆ
ఆ
ఉ ఎందుకు నవ్వుతున్నావు
పాప కింద పడ్డది
కింద పడింది పొద్దున ఎడుస్తా ఉండే కదా
ఏమో మరి
పాప బయట కూర్చొని రోడ్ మీద
ఉ వడ్డీనే ఎడతది అట్లనే
ఉ నువ్ ఏడిపిస్తే ఏడుస్తది లేకుంటే ఎందకు ఏడుస్త ఉ ఇంక ఏమి అండి
ఏం లేదు మీరే చెప్పాలి
కి ద నా దో ట బారగా బ ఇంకా
హే
కా టె బాగా చికెన్ తినేసి క పైసైతది కానీ ఇప్ప ట్రాక్టర్ పోతుంది ప
సరే బ్రో బాయ్ మరి
ఏంటి బాయ్ ఆగు ఇంకా కాలే
ఏ సరే బ్రో బాయ్ మరి హలో బాయ్
హలో బాయ్ కాదు హాయ్
బాయ్ బ్రో
నో నో హై హై
అరే ఉసృంగీ
అరే తె తెన్నా తిన ఆడతేది లేలివునయి బారా హగక్కచ్చుమా తద్ద నైదు ఆట ఏకకతేల ఏక ఎకతే ఇసాకి కొంత అన్నా ఇంకా ఏం లేదు ఎందుకు అవుతది
ఆ
నైస్ స్కై యా
ఆ హా
సన్ కొట్టింగ్ ఎండమండింగ్ అదేదో డై సినిమా డైలాగ్ ఉంటుంది కదా
ఏమో నాకు తెలిదు
ఉహు సరే సరే మరి బాయ్
బాయ్